నమస్కారమండి.
బాగున్నారాండి. !?
ఆ మేం బాగున్నామండి. మీరు బాగున్నారా.?
ఆ బాగున్నాండి. బోం జేశారండి.?
ఆ చేశామండి ఇందాకే. మిర్ చేశారాండి.?
ఆ బి సైడ్ ఏ ఫెస్టివల్స్ బాగా జరుగుతాయండి
మా సైడ్ అంటే నేను నేను ముస్లిం గబట్టి నేను ఎక్కువ చూసేది మొహరం రంజానే అండి బాగా జరిగేదంటే
ఆ
ఆ మొహరం పండక్కి సాముల్ని బాగా మెరుగు జేసుకుంటా మీరండి మీ ఊర్లో ఏ పండుగ జేస్తారండి బాగా
మా సైడ్ అయితే ఎక్కువ వినాయక చవితి అండ్ సంక్రాంతి బాగా జరుగుతాయండి
నేను చూసాంటే కదండి బాగా జరుగుతాయండి మా ఫ్రెండ్సే పెడతారు వినాయకు
ఆ మొహరం కి బాగా ఎంజాయ్ జేయొచ్చా అండి
ఆ బాగా చెయొచ్చండి
అంటే దాని ప్రాసెస్ ఏమండి పండుగ
ప్రాసెస్ ఫస్ట్ నుంచి జేప్తాను చూడండి లాస్ట్ వరకు
ఆ
ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ రోజు గుండం దొగుతారండి గుండం తోగి సాముల్ని నిల కూర్చోబడతారండి ఆ సాముల్ని కూర్చోబెట్టి ఒక పది రోజుల వరకు నిష్టగా బాగా మంత్రాలు చదువు కుంటా బాగా అంతా చేస్తారండి ఆడ
టెన్ డేస్ బెడతారా అండి
అవునండి టెన్ డేస్ పెడతారు కొన్ని ఊర్లలో అయితే సెవెన్ డేసే పెడతారండి
అ
ఆ టెన్ డేస్లో లాస్ట్ త్రీ డేస్ ఉన్నదా బా బాగా జరుగుతుందండి
ఓ
సాముల్ని పోయిలోకి రంపిస్తారు అంతా సాములు అంతా మాట్లాడతారండి బాగా
అవునా
కోరికలు మనం కోరితే గూడా ఆ స్వాములు నెరవేరుస్తా
ఆ నేను చూస్తానండి మా ఊర్లోనూ జరుగుతా ఉంటాయి అంటే నేను టెన్ డేస్ అంటే అలా వెళ్ళానండి ఎప్పుడో టూ త్రీ టైమ్స్
అవునా మీ ఫ్రెండ్స్ ల ముస్లిం ఫ్రెండ్ ఉంటే అడగండండి
అదే అండి ఆ అబ్బాయి పిల్వడం వల్లే నేను వెళ్ళా చాలా సార్ అంటే ఎక్కువసేపు ఉండనండి నేను
అవునా అండి ఎక్కువసేపు ఉంటే కొంచెం తెలుస్తుందండి స్వాములు ఏమేం జేస్తారో అంతా మనకు చెప్తారండి మన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే
ఆ అయితే ఈ సారి నెక్స్ట్ టైమ్ నేను ట్రై జేస్తా అండి వెళ్ళడానికి
ఒకసారి ట్రై జేయండండి బాగా జరుగుతుంది పండగ
అవును
మీ సైడ్ అండి
అదే మాకి ఎక్కువ బాగా గ్రాండ్ గా అంటే చిన్న పిల్లలకి ఇష్టం పెద్దలకి అందరికి వినాయక చవితి అండి
అవునండి ఎలా చేస్తారో చెప్తారా
కొన్ని చోట్ల కొన్ని రకంగా చేస్తారండి కొన్ని చోట్ల నైన్ డేస్ కొన్ని చోట్ల లెవెన్ డేస్ అండ్ ఫైవ్ త్రీ
మీరేలా చేస్తారండి
హుమ్మ్ ఫైవ్ డేస్ అన్నా, సెవెన్ డేస్ అన్నా, అలా జేస్తమాండ్ అలా కూర్చోబెడతాం వినాయక్ కొన్నాయ్
అవునండి. ఫస్ట్ మాకు ప్రాసెస్ కొంచెం చెప్తారండి, ఎలా చేస్తారో.
నార్మల్ అండి. పండగ రోజు వినాయకుడిని అంటే కొద్దీ విగ్రహన్ని ప్రత్ దీష్ ప్రతిష్ఠిస్తామండి. అక్కడా
ఆవ్ మండపం
నా మండపం అంతా ఒక్క టూ డేస్ తర్వాన్డ్ ఎందుకంటే ఇంకా రెడీ జేస్తుటామాండే అంట్ నెక్స్ట్ హాల్ డే మంచి ఈ టైం జూసి
ఓ
అండ్ పూజ జేసి దే దేవుణ్ణి కూర్చోబెడతామండి.
కొత్తగా అన్ని కార్యక్రమాలు బాగా చేసారు కదండి మీరు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. వాళ్ళు నన్ను పీల్చపోయింట్రీ చానా సార్లు
కొంతమంది ఫైవ్ డేస్, సెవెన్ డేస్, అలా త్రీ డేస్ అలా పెడతారు కదండి.
అవునండి.
పాద్ అంటే ఇప్పుడు త్రీ డేస్ పెట్టే వాళ్ళైతే, టూ డేస్ అంతా దేవుంతావే ఉంటారండి.
ఎందుకండి అట్లా త్రీ డేస్, ఫైవ్ డేసే.
అంటే అది కొంచెం ఆచారం అండి ముందురి నుంచి వసుంది.
అవునండి. ఆ ఆ ఆచారాల్ని మనమునన్ పటీలాలండి.
అవును
ఉ కైకో అంటే అది ఫస్ట్ ఒక అఖండం పెడతారండి. అఖండం అంటే తేల్ దీపం గాదన్
అవునండి, చూసామండి ఆఖండంని
ఆహా టే ఆ దీపం ఆరిపోనివ్వకూడదండి ఎట్టి పరిస్థితులోనూ
అవునండి హా
ఇన్ కేస్ అలా అనకూడదు. అది ఆరిపోతే అప్పుడు దేవున్ని ఇంగా కూర్చోబెట్టా గో కొలండైనా
అవునా అండి.
హుహూ
లాస్ట్ ఇయర్ మా ఇంటి తావా వినాయకుని కూర్చోపెట్టిర్రాండి మా ఫ్రెండ్స్
ఆహా
అఖండమేమి ఆరిపోలేదండి అక్కడ ఎడా వాళ్ళ ఇంటి పక్కనోళ్లు మరణించినందుక్ కో స్వామిని ఎత్తినారండి. అవునండి. అలా కూడా అలా చేయాలా
అంటే సాంప్రదాయం అంటే, చావు కబురు ఉన్న ఇంటి దగ్గర ఉండకూడదు. కదా అలా
అవునన్ చానా నిష్టగా జేయాలి కదండి.
ఆ అవునా అంతే
అంటే ఇంగా లాస్ట్ రోజు, నిమర్జనం రోజు రంగురంగుల బట్టలు, రంగులు అన్ని ఏసుకుంటారు కదండి.
ఎంజాయ్ జేస్తారండి పిల్లల్లో పెద్దలు అంతా హా అలాగే అన్నదానం చేసే విధానము
ఆహ్
మళ్ళా ఇంగో డీజే డ్రమ్స్ అలా చానా ఉంటాయండి.
మామూలు అలా చేయొచ్చా అండి. లేకపోతే అది నియమాల్ని ఉల్లంగిచ్చినాటైతుందా అంటే డీజెలు అవి జూపెడితే.
ఇహివో అవన్నీ పెట్టకూడదండి. కానీ పిల్లలు ఎంజాయ్ కోసం
అవునండే నేను ఇప్పుడు వచ్చే వినాయక చవితికి పాల్గొంటా అండి మా ఫ్రెండ్స్ దాంట్లో కూడా
ఓసారి వెళ్ళడండి బాగా ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు.
అవునండి నేను వన్ టైం పోయినా అండి.
హ్మ్
రంగులు అన్ని వేసుకొని అంతా పూసారండి నాకు రంగులు.
హ్మ్ అంటే మేము రంగులు పూసుకోమండి మళ్ళీ అది హెల్త్ కి మంచిది దు. ఆ
అవునండి అవును ఊరికే లైట్ లైట్గా అండి.
న జస్ట్ వాటర్ తో అలా వాటర్ చల్లుకోవడం.
ఆ అది చాలా మంచి పని అండి వాటర్ చల్లుకోవడం. అంటే ఏ సీజన్లో వస్తుందండి అది వినాయక చవితి.
అ సెప్టెంబర్ ఆ టైమ్ లో వస్తుందండి మ్యాక్సిమం టైమ్స్.
అంటే అప్పుడు అప్పుడేగా మొహరం కూడా ఆ టైం లోనే వస్తుందండి
ఆ
అంటే అప్పుడు వర్షాకాలం కదండి. మొహరమా అండి.
ఆ మొహరం కాకుండా ఇంకా ఏ పండగ బా చేసుకుంటారు.
రంజాన్ పండుగ చేసుకుంటామండి ఇప్పుడు.
ఇప్పుడు ప్రజెంట్ అదే కదండి దగ్గరలో ఉంది.
అవునండి రేపే పండగ రంజాన్ పండుగ.
అంటే ఎలా ఉంటుందండి పండంకంతా.
అంటే చంద్రుడు కనిపించిన థర్టీ డేస్ నుంచి ఇంకా ఉపవాసాలు స్టార్ట్ అయితాయండి.
అవును
పొద్దున్నే నాలుగున్నరకి సహేరీ చేస్తామండి.
అహ
మరి సూర్యుడు మునిగిపోయేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోమండి.
అంటే అప్పుడు ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ రావా అండీ.
ఏంటివి రావండి అక్కడ దేవుడు బాగా చూసుకుంటాడండి.
మీరుంటారా అండి ప్రతి ఇయర్.
ఆ ఉంటామండి.
ఆ
ఈ ఇయర్ కూడా ఉన్నామండి. ఇంకా థర్టీ డేస్ తర్వాత ఇంకా మళ్ళా మొహరం మళ్ళా చంద్రుడు కనపడితే మరుసట్. రోజు మహా ఇది రంజాన్ పండుగ చేసుకుంటామండి.
అవునాండి
అప్పుడు బాగా ఇంట్లో బా పండుగ మాదిరి అంతా కలిసి కట్టుగా చేసుకుంటామండి ఇంట్లో.
అంటే ఏమన్నా చేస్తారా అండి ఫుడ్ ఐటమ్స్ కానీ లేదా
ఆ చేస్తామండి బిర్యానీ అలా చేన స్ కొన్నీ ఫ్రెండ్స్ కి కూడా తినిపిస్తాం.
ఆ
ఈ రంజాన్ అనే కాన్సెప్ట్ అంతా ఏందంటే.
ఆ
ప్రతి బీదవాడికి మనము హెల్ప్ చేయాలండి. ఆ మంతంతా బీదవాడు అన్నం లేకుండా పస్తులు ఎలా ఉంటాడో మనం కూడా చూడాలండి అది.
వాళ్ళ బాధ మనకు తెలిపించినప్పుడ మనను కద
నే తెలిసి మనం కూడా వాళ్ళకి సహాయం చేసే సేసాహ సహాయం చేస్తామండి
ఆ
ఇంకా మీరేం పండగ చేసుకుంటారండి
మ్మ్ సంక్రాంతి
అవునా అండి కొత్త సంవత్సరమా అండి
అవును కొత్త సంమత్సరం
అవునండి ఆ సరే సరే అండి
ఉ అంటే పంట చేతికి వస్తుందన్న ఆనందంలో చేస్తారండి
అంతే లేండి
త్రీ డేస్ ఉంటుందండి పండగ టోటల్
అవునా అండి
అ
నాకు తెలిసి సంక్రాంతి ఒకటే అనుకున్నా అండి నేను నాక్ తెలిదు త్రీ డేస్ అని అవునా అండి
భోగి సంక్రాంతి కనుమా అని
అవునా అండి
అంటే బోగి రోజు ఇంటిలున్న ఇంటన్న వేస్ట్
ఆ పాత సామాన్లు ఆ అవునండి
ఒక తావు వేసి మంట వేస్తామండి
ఓ, భోగిమంట అంటారే అలానా అండి
ఆ అది ఎందుకంటే వేసేది
ఆ చెప్పండి
లో ఉన్న అజ్ఞానం కూడా మంటతో పాటు వెళ్ళిపోవాలని
అవునా
సామండి ఇంకా సంక్రాంతి అంటే నార్మల్ పండగ రోజండి
ఆ
నా కనుమ అంటే మామూలు అంటే పంట చేతికి వచ్చి ఉంటుంది కదా
అవునండి
అంటే ఇబ్బుడంటే ఏమి ఎద్దులు అలా ఎక్కువ వాడరండి
ఆ ఇప్పుడు ట్రాక్టర్లు అన్నీ మిషన్స్ అవి వాడతారండి
వృద్ధులనన్ని అలంకరించేవి
పనిమూట్లు
అలా వాటికన్నిటికీ డెకరేషన్ చేసి వాటిని పూజించే రోజు నే కనుమ అంటారండి
అవునా అండి సంతోషం అండి మీరు అన్నీ మాకు చెప్పినందుకు
ఆ మీకు ధన్యవాదాలండి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో అందచేసినందుకు
ఆ ధన్యవాదం ఉంటామండి
ఆ ఉంతా
ఆ సరే అండి